హలో వినిపిస్తందా
ఆ వినిపిస్తాంది నీకు వినిపిస్తాందా
ఉమ్ ఇప్పిస్తాంది
ఆ ఏందో ఏం మాట్లాడాలో
ఉమ్ అవును వరలక్ష్మి వరలక్ష్మి శరత్ కుమార్ అదే ఒక కొత్త మూవీ వచ్చింది కదా సరస్వతి అని ట్రైలర్
సరే అవునా ఏమో చూడలేదు నేను ఆ మనియేనా మొత్తం సినిమా మొత్తం
ప్రయాంక ప్రయాంకనేనా ఆమె పేరు డిజోడిలో ఉన్నింది చూడు ప్రయమణి ప్రియమణి
ఆ అవునులే వాళ్ళిద్దరు ఏదో తీస్తా ఉన్నారు
ఆ అదే
బాగుంటాయిల్లే అయితే అ మీ అసలు ఇంద అవునుంద ఎంత సన్నగా అయిదో కదా
ఎవరు
వరల్క్
ప్రయమణినా ఎప్పుడు లావుందమ్మ వాళ్ళ హస్బెండ్ కదా
అప్పుడు ఆ అప్పుడు ఉన్నిందా ఆ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కానీ ఆమె ముందు చాలా లావు ఉన్నిండా అప్పుడు మనం చిన్నగా ఉన్న ఇప్పుడు ఆ ఇది చేస్తే నేను ఇంత నూట ఎనిమిది ఉండేదా అని వస్తావునిన్నయి గుర్తుందా యాడ్స్ అందుకు
కలర్స్
ఆ ఆ అట్లా ఆమె కూడా అది చేసింది అనుకుంటా అందుకే అంత సన్నగా అయింది లేదు ముందైతే లావు ఉన్నిండా చానా
అవునా నాకు తెలిసిండేదే ఆమె ఈ సైజు ఉన్నప్పుటి నుంచి అసలు
ముందంతా లావు ఉన్నిండా మనం స్కూ లో అట్లంతా ఉన్నప్పుడు బాగా
ఉహూ
మళ్ళీ సన్నబడింది ఏందోఆమె అంత సన్నగుంటే పుల్లమద్రి బాలా
ఆ మొహం కొంచెం ఏజ్లా లా ఉంది
ఆ అవును వాట్లంతా చేస్తే బాగా తెలిసిపోతుంది అమ్మా నిజంగా అసలు చేతుల మీద మొత్తం అవి ఉంటాయి ఆ అవును ఏందో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు ఏందో ఏమో
ఆ వాడేదోవింత జీవిలా అంటాడు అసలు
ఆ అవును ఆమయితే మొన్న నార్మల్గా పోడ్ క్యాస్ట్ జరుగుతది కదా
ఆ అవును గర్ల్స్ గురించి చెప్తానండి
వర్షా ఉంది వర్షనే ఎవరో అడినారులే
ఉహూ
అంటే చెప్పింది మీకు చనా ఆస్తులు ఉన్నాయంట కదా చెన్నై సొగం అంతా మీదే కదా అంటే నాకేమి లేదు అసలు
హు వాళ్ళ నాన్న అసలు హీరో కదా
అవును దాంట్లో ఉండే అతనే కదా ఎవరు జయజానికి నాయికులో వాళ్ళ నాన గా హీరో వల్ల అనుగుంటారు
ఆహా
జయ జానకి నాయక మూవీ చూసినవా చూడలేదా
ఆహా లేదు చూల్లా చూల్లా
అ రకుల్ ప్రీత్ సింగ్
ఎందుకు ఇప్పుడు వచ్చిన కొత్త మూవీ డ్యూట్ లో ఉన్నాడు కదా డ్యూట్ లో ఉన్నాడు కదా
ఆ అతని అతని ఆ అమ్మాయి వాళ్ళ నానా దాంట్లో ఉండేది ఆ అవును ఆ అయితేద ఆమె మాకు ఏం లేవు ఆస్తవ్ చెప్ ఇ
ఉమ్
ఇంకా
మాకు అంటుంటే మేము ఈడెందుకు ఉంటాము అనింది
ఆ అదే కదా నా నేనుండేది ఇప్పుడు అదే ఇంట్లో అని చెప్పింది
అబ్బా అంత నంగనాచి కబురు
హ బళ్ళీ చెప్తారా అసలువారులి వాడికి ఎంత ఉనింటుందో డబులు
ఆ వాడ అట్లు నున్నా చేసుకుంది అంటే వాడికి ఎంత డబ్బులు ఉంటుందో అసలు
ఆ అవును ఆమె ఎవరు బిగ్ బాస్ నుంచి వచ్చింది కదా సూహను ఒక ఆమె సుహాననషుబ్ వారిని పెళ్ళి చేసుకుంది ఒకరిని దుబ్బోని లాయర్ ఆయమ్మ
అవున ఏమో అబ్బా
ఇది రోల్ రైడ్ల రోల్ రైడ్తో చేసింది చూడు ఒకటి కాజ్యాని ఆ పేరు ఎందొ గుర్తు రాట్ల సుబ్బా హా ఎస్ తోని ఆ తన్ని అసలు చనా ఆస్తుందంట అతనికి అయితే ఆ అసలు ఎంత ఉన్నాయో తెలీదు నాకు కూడా అని చెప్తాంది ఆమెద కానీ వాడైతే ఆ శుభాశ్రీ వాడైతే దుబ్బగుంటాడు అసలు డ్యాన్స్ వేస్తాడు స రస్తా రస్తా డ్యాన్స్ గైతి బల్లి అమ్మా ఎంత కా కామెడీ గా చేస్తాడు నవ్వు నవ్వు కాని
డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా చేస్తారు ఏది చేసినా బానే ఉంటది
అవును
ఉమ్
ఏందో ఏమో అంతే వాళ్ళు అందరూ ముసలోలు అయిపొయినించి చేసుకుంటారు పెళ్ళిళ్ళు
ఆ
ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కదా
ఏమో తెలియదే
ఆ చేసుకున్నాడు
వానికి చాలా ఏజ్ అనుకుంటనే
ఆ అదే కదా అందరూ ముసల్లోలు అయిపోయి నుంచి చేసుకుంటారు వాళ్ళు నలభైకి వచ్చినాక
ఉమ్
మన చిన్నపటినుంచి సినిమాలు వస్తానే ఉన్నాయి
అవును
ఆ మనకి ట్వంటీ అంటే ఇంకా అతనికి ఉంటాయి ఖచ్చితంగా
బెల్లం కొండకి థర్టీ త్రీనే వీళ్ళకి
థర్టీ త్రీయేనా
హ్మ్ బెల్లం కొండ సాయి శ్రీనివాస్
ఆ బాగుంటాయి దాంట్లో సీతా మూవీ ఉంది కదా కాజల్ వీడు బాగుంటాది దాంట్లో అయితే సీ త సీత అని వదిలి తిరుగుతాడు
ఇంకా ప్రభాస్ కైతే ఆ ఫార్టీ సిక్స్ ఇయర్స్ వాడు ఇంకా ముసలోడు అయితానాడు
ఆ ఇంకేం చేసుకుంటాడు అందరికి భోజనాలు పెడతా ఉంటాడు ఇతను మాత్రం పెళ్లి చేసుకోడు అని రీల్స్ వస్తా ఉంటాయి
హమ్ అదేం లేదులే ఏం చేస్తాడు చేసుకొని
ఇంకా అయినా వాడి ఆస్తి మొత్తం ఎవరికిస్తాడు
ఉ
అట్లీస్ట్ పెళ్ళి చేసుకోవచ్చు కదా ఏమైతాది ఆ వాడికి అక్కలు చెల్లెళ్ళు ఎవరో ఉన్నారు
ఉన్నారు ఇద్దరు ముగ్గురో
హమ్ హమ్ అందరూ చేసుకున్నారు ఈ ప్రభాస్ ఒక్కడు ఉన్నాడు నయినీ ఇప్పుడు చేసుకోవాలి అనుకున చేసుకోలేరులే
వాలని చూసి ఇంకా అందరూ ఇన్స్పైర్ అయితారు గాని
ఆ అవును నిజమే
మేము చేసుకోము ఇప్పుడే అని
కామెడీ కామెడీగా ఉంటాడు
ఉమ్
వీళ్ళు అంతే ఈ సుదీరు
ఆ అవును రవి రవి అయిపోయిందిలే ప్రదీప్ శ్రీముఖీ ప్రదీప్ శ్రీముఖి హమ్ ప్రదీప్ శ్రీముఖి కూడా చేసుకోలేధు
ఆ అవును ఏం చేసుకోరెమోలే వాళ్ళు
హమ్ గట్లా ఉండని
కి బాగుంటుంది
హమ్ చాల లావు తగ్గింది పాప ఇక టెన్త్ లో అసలు ఎంత లావు ఉండిందో ఆ
అసలు తినకోకుండా ఉండాలంట ఇష్టం మైంది అన్ని అబ్బా అసలు చేయలేమట బాధ అయిపోతాది హు
కానీ చాల తగ్గింది అసలు
ఆ
చాన తగ్గింది అసలు
అసలు నిజంగా చెప్తా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఇదంతా చేసినా నేను దీనికోసము ఒక్క పూటనే తింటా అని చెప్తా ఉన్నింది
టెన్త్ లో అసలు వన్ నాట్ పైన్ ఉన్నిందట అసలు టెన్త్
ఆ అవునవును చెప్పినింది
హు
ఇంకా వాళ్ళమ్మ రీల్స్ చేస్తుంది
అసలు కామెడి
ఆ అదే కదా వాళ్ళమ్మ ముసలిమ్మ లెక్క ఉంటది వాళ్ళ నాన్న కొంచెం ఎ
ఆ చాన యంగ్ గా ఉంటాడు అవును
ఆ అది ఎట్లనో
పెళ్లి అయిపోయిన తర్వాత అట్లా ఏందమో
ఆ ఆ అసలు చేస్తారు వాళ్ళు వంటలు చేసి పెడతా ఉంటారు బిర్యానీ చేసినా
ఆ అవును వాడు అవినాష్ హు
ఇంగ అందరు పెట్టి పెట్టి పెడతానే ఉంటారు సరే మరి
ఆ సరే ఉ బాయ్ ఉ